ఆ బాయ్
వాయిస్ ఉమ్ డిస్టబ్ ఒస్తుంది మళ్ళీ
ఉమ్ ఇప్పుడు ఓకే నా ఆన్ మిక్
వాయిస్
చెప్పండి ఏం చేస్తున్నారండి
హ్మ్ లేదండి. వర్క్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మా పాప్ ఒచ్చే టైం అయింది.
మీ పాపకి ఏం స్పెషల్ కుక్ చేశార్ మరి
దగు కొంచం సాంబార్ చేసాను టమాటా చట్నీ చేసాను మా పాపకు
అవునా
అ మీరు ఏం చేస్తార్ ఇంట్లో ఇంట్లోనే ఉంట్రా మీరు
ఆ సారి
హుజ్వుల్ ఎష్నా మీరు
అవునండి హౌజ్ వైఫ్ ఎ తిన్నారా అండి. ఆ తిన్నానండి
హ్మ్ షాపింగ్ ఏమైనా చేసారా ఇ మధ్య మీరు
హుమ్మ్ నేను మొన్ననే ఒక నాలుగ్ కుర్తిస్ ఆర్డర్ పెట్టినా. ఈయల్నే ఒచ్చినాయ్ చూడాలే.
ఆన్లైన్ షాపింగ్ ఆహ్
ఆ అవునండి ఆన్లైన్ షాపింగ్ ఎ ప్రెజెంట్ ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ లో ఆఫర్స్ బా నడుస్తున్నాయ్ కదా
ఆ ఆఫర్స్ బానే ఉన్నయ్ కని కొన్ని కొన్ని ఆన్లైన్ షాపింగ్స్లా కొన్ని బావుంటన్నాయ్ కొన్ని బాగుండట్లే కద
ఆవ్ మైక్స్ అంటే చూసుకోవాల్ మనం ప్రొడక్ట్ టైప్ ని బట్టేసేసి టైప్ ని వట్టి రేటింగ్స్ ని వట్టి రేటింగ్ బట్టి ఆ రేట్స్ కి మనకి బయట దొరుకుతాయా అసలు డ్రెసెస్
అదే ఉంటాయి
వాడ క్వాలిటీ ఇస్తున్నాడంటే కొంచెం మెచ్చుకోవచ్చు
అంటే అన్ని ఆన్లైన్ యాప్స్ అట్లా చెప్పాల కొన్ని కొన్ని చాలాకు ఫ్రాడ్ కూడా ఉంటున్నాయి కదా
ఆ ఇంకా అట్లా అంటే మనం కొంతమంది ఉంటారులేండి ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళు అంత పిచ్చి పిచ్చిగా పెడతా ఉంటారు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ పెట్టారు వాళ్ళ వల్ల యాప్స్ కున్న రెప్యుటేషన్ పోతుంది ఏంటంటే జస్ట్ ఇప్పుడు వాళ్ళకి తక్కువ పడ్డది వాళ్ళకి ఎక్కువ పోవాలనేసి ఎక్కువ ఎక్కువ కాస్టూస్ పెట్టి అమ్ముతా ఉంటారు సో ఇ దా తటి మనకి
మాత్రమే
హ
అ ఒకటి ఆర్డర్ చేస్తే ఒకటి వస్తది మళ్ళీ అది రిటర్న్ చేస్తేనేమో వాళ్ళు తీసు కోరు అబ్బా నా తలా పీకుతారు
ఇంస్టాగ్రామ్ రీల్స్లలో వస్తాయి చూడండి అంటే సారీ కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ నుంచి వస్తయి కదా
ఆ
ఉ అట్లాంటి వాటి అయితే తీసుకోపోవడమే బెటర్ అండి ఎందుక అంటే వాళ్ళు పెట్టినాక రిటర్న్ పోవు నాకు ఒకసారి ఏంటే ఒక డ్రెస్ ఆర్డర్ చేసినండి నేను హల్దీకి ఒకే ఒక యాప్ నుంచి ఆర్డర్ ఆర్డర్ చేస్తే నాకు అదే టైంకి వేరే ఆర్డర్ వచ్చింది నేను అదే అనుకోని వేసి టక్క టక్క వెళ్ళి తీసుకొని ఉండే నేను వేరే హడావేలో ఉండే వెళ్ళి తీసుకుని పేమెంట్ చేసి వచ్చ ఇంకా ఏమైంది నాకు అది ఓపెన్ చేసి చూస్తే పిచ్చి సారి బెట్టి పంపించారు నేను ఆర్డర్ చేసిందేమో ఆ డ్రెస్
ఉ పేమెంట్ ఆల్రెడీ ఆన్లైన్సి కష్ ఆన్ డెలివరి పెట్టారా
క్యాష్ దాని వల్ల వాడికే పేమెంట్ చేసా అదే వచ్చిందేమో అనుకోని నేను చూ కొలేదు తీరా చూస్తే మళ్ళీ నాకు ఏదైతే నేను యాప్ లో నుంచి ఆర్డర్ పెట్టిన నా మిస్టేక్ కు ఆ మధ్యలో ఆన్లైన్ షాపింగ్ ఆపేసిన మళ్ళ ఇప్పుడు స్టార్ట్ చేసిన
మళ్ళీ రిటర్న్ వెళ్ళలేదా మీ ప్రొడక్ట్
ఇంకా వాడికి కాల్ చేస్తే మేడం మీరు పార్సల్ ఓపెన్ చేసారు కాబట్టి రిటర్న్ ఉండదా అని అన్నాడు వాడు నేనుచాలా ట్రై చేసి నా దాని కోసం అని బట్టిగా కుదరలేదండి వాడు అస్సలు అంటే అస్సలు ఒప్పుకోలేదు
అదే అ కాన్న ఎమర్జెన్సీ కావాలి అనుకున్న థింగ్స్ అలాంటివే నేను చేస్త కానీ చాలా వరకు ఆన్లైన్ లో తక్కువ డ్రెస్సెస్ కానీ బాగుంది రేటింగ్ ఉండి వాళ్ళు కో కొంతమంది ఒరిజినల్ పిక్స్ పెడతారు కదా అవి చూసే తీస్ కుంటా
మ్మ్ మీరు ఎక్కువ శారీస్ ఎక్కువ బై చేస్తారా లేదంటే డ్రెస్సెస్ ఏనా
హ్మ్
చాల వరకు ఎవరు కడుతున్నారు సారీస్ ఏదన్న అకేషన్ అయితేనే కట్టడానికి బద్దకి ఆది అన్నారు
ఏం అయింది
డ్రెస్సెస్ ఏ చాలా వార్ కు ప్రిపర్ చేస్త నేన వెళ్ళినప్పుడు కాని ఇంట్లో ఉన్నప్పుడు చాలా వరకు నేను డ్రెసెస్ యూజ్ చేస్తూ ఉంటాను హలో
ఆ చెప్పండి వినిపిస్తుందా ఇప్పుడు
ఆ
మ్మ్
కంఫర్టబుల్ గా ఉంటుందిగా
మ్మ్ డ్రెస్సెస్ అయితే సన్నగా ఉం పొట్టివిగా ఉంటాయి
అ
జరా మీరు మెటీరియల్ తీసుకొని స్ట్రిచ్ చేయిసుకుంటారా లేదాంటే మ్మ్ రెడమెంట్ లో బయ చేస్తారా
రెడీమేడ్ లోనే తీసుకుంటా అంటే పెళ్లికి ముందు ఇట్ల ఫిట్ చేయించుకునేది నేను కానీ ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడు నుంచి చాలా తక్కువ ఒక్క వన్ టూ డేసెస్ ఏమో స్ట్రిచ్ చేయించుకున్నా అంతే అన్ని కూడా రెడీమేడ్ వేసుకున్న కుర్తిస్ కో ఆర్డ్ సెట్స్ అవ్వే చాలా వరకు అట్లనే మీరు ఏది ఎక్కువ ప్రిఫేర్ చేస్తారు
రెడీమేడ్ ట్రై చేస్తా ప్లస్ నాకు స్టిచ్చింగ్ ఏదన్నా యూనిక్ ఏది యూనిక్ కనిపిస్తే అది ట్రై చేస్తా సిచ్యుయేషన్ బేస్ చేసుకొని ఒక వెల్ల ఇప్పుడు బాగా ఇంటికి స్టిచ్చింగ్ వేసుకొని నడుస్తున్నాయి కదా కాటన్ టాప్స్ ప్లెయిన్ కాటన్ టాప్స్ నడుస్తున్నాయిగా ప్లాజో సెట్స్ వచ్చేసేసి లేదు అంటే కలంకరీ టాప్స్ బా ట్రెండ్ అవుతున్నాయి కదా సో నాకు ఎక్కడ ఏదన్నా క్లాత్ బాగా నచ్చింది అనుకోండి తీసేసుకొని ఏదనా పిక్ చూస్తా సెర్చ్ చేస్తా గూగుల్లో ఏదన్నా బాగా నచ్చిందన్ కోండి దాన్ని బేస్ చేసుకొని ఇంకా స్ట్రిచ్ చేపించుకుంటా
సాంబారు అంటే కారుకు కాం
మ్మ్ సమ్మర్ కాబట్టి బాగా కాటన్ ప్రిఫర్ చేస్తున్నా చూడాలి ఇగ నెక్స్ట్ మంత్ మళ్ళీ
మ్మ్ అలారకు సమ్మర్ లో కాటన్ కొంచెం అంటే కంఫర్టబుల్గా ఉంటుంది ప్లస్ అంత ఇరిటే ఫీల్గాము మళ్ళీ చిన్న పిల్లోలు ఉన్నప్పుడు వాళ్ళని మనం క్యారీ చేసేప్పుడు కూడా వాళ్ళ కూడా అంత కంఫర్టబుల్ గా ఉంటుంది అంత ఇరిటేషన్ ఫీల్ కా కాకుండా ఉంటారు
మ్మ్ అవునండి
మ్మ్ హలో బయంటు ఈ లాంటివే ఇ చాలా వరకు
మ్మ్ అంటే మేము ఎక్కువ లేదు స్ట్రైట్ కట్స అబ్రిల్లాస్ ఎక్కువ తీసుకుంటార
స్ట్రైట్ కట్ తెలీదు నాకు బాగా అంతే
స్ట్రైట్ కట్
మ్మ్ వాట్సప్ టైప్ ఉంటాయి కదా ఇప్పుడు చ చాలా అవి బాగా వస్తున్నా అవి బాగుంటాయి
హ్మ్ హు
దానికి ఇగ ఒంటరి వేసుకోవడానికి కూడా మనకు చాలా అంటే చాలా కంఫర్టబుల్ అనిపిస్తది
ఓకే
మ్మ్ ఆన్లైన్ లో మొత్తం అవే
మ్మ్
చాలా చాల రోజలు అయితుంది నేను కూడ ఆన్లైన్ లో ఆర్డర్ చేయక
మ్మ్
బయటదే తీసుకున్న
చూడండి చాలా అవ బయట ట కూడా బానే ఆఫర్స్ నడుస్తున్నాయి ఇప్పుడు క్లియరన్స్ సెల్స్ ఉంటాయి కాబట్టి అన్నిట్లో
ఆహా అవును
ఒక్ ఒకటి ఎంత వెళ్ళినా నీ ఒకటో రెండు ఉన్న బెస్ట్ కలెక్షన్ వెళ్తాయి
మ్మ్ అవునండి
ఇడు సమ్ సమ్మ సమ్మర్ వచ్చిందంటే కొంచెం బాగా పర్చేస్ చేస్తా నేను ప్లేస్ ఇగ ఈ ఏ క్డు రెగ్యులర్ వే తే కాని దేనికన్నా దానికి పనికికొస్తా ఉంటాయి కదా అండ్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ కే వచ్చేస్తాయి కదా
అవును మా నను అవుట్ల ఆఫ్లైన్ లో ఫెస్టివల్ టైమ్ లో బాగా పెడతారు కదా ఆఫర్స్
ఫెస్టివల్ టైమ్స్ లో నాకు ఏమనిపిస్తుందింటే ఎక్కువ ఉన్న రేట్ ని డబల్ చేసి పెడతారేమో అనిపిస్తారు ఇప్పుడు అనుకోండి వాళ్ళు స్టాక్ క్లియర్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే కొత్త స్టాక్ తెచ్చుకోవాలి ఇయర్ అయిపోతుంది కాబట్టి సో ఇప్పుడున్న అన్ని ఆఫర్స్ ఫెస్టివల్ టైమ్ లో గాని వాటి టైమ్ లో గాని పెట్టారు నాకు తెలిసి అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్
ఆన్లైన్ లో ఆన్లైన్ లో కొంటే కొన్ని మనకి చూపెట్టిన క్వాలిటీకి వాడు ఇచ్చే మనీకి వర్త్ అనిపియ్యాదు
హుమ్మ్
అందుకనే చాలా తక్కువ ఆర్డర్ చేస్తా ఆన్లైన్ లో నేను సనా బేయిరు
సరే అండి ఉంటా
ఆ సరే